హలో ఏం లేదండి మీరేం చేస్తున్నారండి
ఇప్పుడే సాపేసుకొని పడుకుందాం అనుకుంటున్నానండి
అవునండి నేనేమో
వేసుకొని పడుకోవడం
ఆ ఇష్టమే అండి హ్మ్ నేనేమో మా మమ్మీ మా బాబాయి దగ్గర నుండి అండ్ ఏంది శనక్కాయలు తెస్తే అవి తీస్తుందండి. నేనేమో తింటున్నా అండి.
శనకాయలు మీ అమ్మగారు తీస్తుంటే మీరేమో తింటున్నారు రాండి అట్లా తినొచ్చాండి అట్ల మీరు కూడా తీయొచ్చు కదా డి మీ అమ్మగారు
ఆ చేస్తా అండి అ అట్లా కూడా చేస్తాడి కాకపోతే ఇప్పుడు తింటున్నాండి కొంచెంమయినాక చేస్తాండి
ఆహా అదే మరి అంటే మీరు ఒకలే తినకండి మీ అమ్మ వాళ్ళకు కూడ్ కూడా పెట్టండి కొంచెం మీ అన్నయ్య కోసం ము ఉంచండి మళ్ళ నేను ఒక దాన్ని ఒక దాన్ని వస్తా అండి మీ ఇంటికి కొంచెం నాకు ఉంచండి
ఉ ఉంచుతనులే
హ్మ్ మా ఇంట్లో వాళ్ళకి కొన్ని పెడతారా అండి మీ ఇంట్లో శనక్కాయలు
ఆ పెడతామండి.
ఎన్ని పంపిస్తారండి ఒక కిలో పంపండి చాలు మా ఇంట్లో ఎక్కువ తినరు మా అమ్మ, మా నాన్న, మా నానమ్మ, మా బాబాయ్, మా పిన్ని తింటరు అన్నమాట ట
అవునండి పంపిస్తా అండి వీటిని గుడాలేస్ నువ్వు చాలా బాగుంటావ్
అంటే
వీటిని ఉడకబెట్టి
ఆ అవునవును ఉడకబెట్టిందాన్ని గుడాల్ అంట రండి మీరు
ఆ
మేమేం అనం మండిపోయను శనక్కాయలు ఉడకబెట్టినాం అంటరండి అం తే అవునండి మీరు మోరం గడ్డలని ఎమంటారండి కందగడ్డలు అంటరా
ఆ కందగడ్డలు ఎంతా మండి
మేమేమ కందకడ్డెలాన్నా
ఏమంటారంండి
అయిపోయినా అయితే అయి ఖరాబ్ అయితే మన అన్న తెచ్చింది అన్నమాట నిన్న మట్ మే ముప్పొలం దగ్గర మట్టికాడ వచ్చినాయంట నాలుగుఐదు గంటలు తెస్తే ఉడకబెట్టిందండి మా అమ్మగారు మస్తున్నా అండ్ కొంచెం ఉప్ప వేసి ఉడకబెట్టింది ఎంత బాగున్నాయో తింటే తింటే నోరు ఊరు పోతే ఎందండి
అన్నీ ఇవి గుడాల కూడా అండి అవి ఉడకబెట్టి పోబ్జేశూలిగా డే ఏ సుపర్ ఉ
సూపర్ ఉంటదా అండి
రండి
అవునండి అవునండి జుట్టు పెరగాలంటే ఏమన్నా తెలుసా అండి మీకు
నాకు తెలియదండి తెలియదండి తెలియదండి
కొంచెం
అదేంటి మా అక్కయ్య వాళ్ళు చెప్పారంండి నూనెలో కరివేపాక వేసి అదంటిది వేడి చేస్తే అట్లా బాగు అంటే పెరుగుతుందా అని అన్నారంండి కొంచెం అట్లా అట్లా తెలుసు అనిగా ఒకటే
అవునా నేనేమో ఒక దగ్గర చదివినా అన్నమాట చూడలే చెయలే కాకపోతే అన్ని ఇప్పుడు మనం కల మంద అది ఉంటది కదాండి అది కట్ చేయాలి ఇంకా కరివేపా కట్ చేయాలి ఉల్లిగడ్డ కూడా ఇసుకోవచ్చు అంట అండి నూనెలా
అ
ఉల్లిగడ్డను మ మనం ఆయిల్ కొకనట్ ఆయిల్ ఆ ఆల్గడ్ ఉలిగడ్డలో ఎస్కు ఉడకబెట్టాలా అండీ ఇవన్నీ ఇంకా మందారకులు మందార పువ్వులు అవన్నీ వేస్త ఎంత మం వచ్చి వాసన వస్తుంది తెలుసా అండి అంట నేను అక్కడ చదివిన అనమాట చదివితేనే నాకు ఇట్లా ఉందంటే చేస్తే ఎంత బాగుంటందో,
అవునఅండి నాకు కూడా అట్టనే అనిపిస్తుందివ్ చెప్తుంటే కూడా
మీరు ఇప్పుడు మీ ఇంట్లో కల మంద చెట్టు అట్లుంటే చెయ్యడి మీరు కూడా నూనె తయారు చే్యడి
హు చేయిస్తా మా అమ్మ కూడా నన్ను
ఎందుకండి మిమ్మల్ని ఎందుకు కొడుతుంది నూనెనే కదండి నూనె మీద ప్రయోగాలు చేస్తున్నాం అంతే కదా
ఆ అదే అది కొంచెం కరాబ్ అయింది అను కిండి ఇంకా మమ్మల్ని మంచిగానే చూసుకో ఉంటాది
మా మమ్మీ అయితే రోకల బండ పెట్టి దాచూడ దాచుతుదండి నన్ను అవునండి మీకు మీకు ఒక కూర తెలుసా అండి కొత్త కూరని నిన్ననే చూసిన అనమాట యూట్యూబ్ లో చెప్పాలా అండి
ఆ చెప్పండి
మీ మల్ల మీ ఇంట్లో చేయ్యవాకుండీ ఒకవేళ చేసి చేసుకోవచ్చ ఇంగా దు మంచిగానే ఉంటది చెప్పనా అండి ఇంగో మనం గుడ్లు ఉంటాయి కదాండి గుడ్లు ఆ ఒక నాలుగు, గుడ్లు తీసుకొని పలగొట్ట ఒక గిన్నెలో పోసు కోవాలె అవన్నీ, అయితే అందులో ఏం చేయాలంటే అంటే ఆమ్లెట్ ఒక గిన్నెలో అంటే మనం ఒక క అలాయిలా నూనె పోసుకొని ఆమ్లెట్ వేసుకుంటాం కదా అండి, నూన నూ నూనె పోయ, ఆమ్లెట్ వేయ్యాలన్నమాట దాంట్లో కొన్ని పచ్చి పాలు పోయాలంటా అండి,
హ అవునండి ఎట్లువు ఉంటదండి
నాకు కూడా తెలియదండి నేను ఎప్పుడు ప్రయోగాలు చేయలేదండి మా అమ్మ కూడాఇంట్లో ఒంటింట్లోకే రానియదండి ఇంకో అట్లా చేస్తే ఎవడై పాలు నూనె సుకుంటారా అండి నాకు అసలు అర్థం కాలేదు అక్కడ
ఏమోండి నిజంగా అతనికి చ్చు అదేంటి చేసినాతనికి టేస్ట్ లేనట్టుందండి
ఏ కాదండి సూప ర్ ఉందని మళ్ళా దానికి కమెంట్లు. అండి మల్ల దానికి లైకులు సబ్స్క్రయిబ్ లు ఎన్ని లైకులు ఉన్నాయయి తెలుసా అండి అవి అసలు దానికి ఒక వెయ్యి లైకులు ఉన్నాయి అల్లా, యూట్యూబ్లా నేను యూట్యూబ్ లో చదివిన అండి, చూసిన మీ ఇంట్లో ఎప్పుడైనా అట్లా చేస్తారా అండి అసలు తెలుప్ పాల తోటి గుడ్డు
అసలు చెయ్యమంటే పలు గుడ్లు అసలు తినం కూడా తిన్నారురు కదా అండి కలిపి రండు
లా జషిరడుడాలా ససలు
ఏమో వాళ్ళకి లేనట్టుందండి మైండ్
మళ్ళా మీకు ఒకక కూర చెప్పాలా ఇంకొకటి మన పాస్బుక్ తమ్ములు ఉంటాయి చూడండి పండగల అప్పుడు అంతా రోకలు అందరు ఫంక్షన్ చేస్తారు కదా హల్దీ ఫంక్షన్ చెెల్లాగను ఇంకా మనం దంచతర కదా అవన్నీ మీరు మనకు పసుపు కొమ్ములు తెలుసు కదా మీకైతే ఆ కొమ్ముల తోటి చార్ చేసి సరే అంటే అండి
చార ఎట్ల ఏ సరే అండి
అ అంటే నీళ్ళలో నాన పెడతారంట ఆకు పసుపు పసుపు పసుపు పసుపు వాసన వస్తుందండి నాకేమో మా ఫ్రెండ్ ఒక ఆమె తీసుకొని వచ్చింది తింటవా తినవా అని నోట్లో పెట్టిందండి ఈ యాక్ వామిటింగ్ వచ్చిందండి నాకు పసుపు కొమ్ము ఇప్పుడు మనం కొమ్ములు ఉంటాయి కదండి కొంచెం దంచుతాం కదా పచ్చిపచ్చచి దంచాలి ఆ కొమ్ముల్ కొమ్ముుల్ చారే అండి గ టమాటలు ఎండి త టమాట
చె
అవునండి నిజం ఇది మా నేను కూడా తిన్నాను అనమాట ఒకసారి రొయ్యలు కూర చేసిందిండి యాగ నాకు ఏం నచ్చలేండి ఆమె ఒక రొయ్య ముక్క నాకు పెట్టిందండి అబ్బే అ నాకు ఇష్టం ఉండదండి రోయ్యల్ తినడము అవన్నీ రావు నాకు ఇష్ట ఆ నాన్ వెజ్ దినను కానీ తెలివక పెట్టింది అన్నమాట తిను ఏం గాదని
అవునండి తిన్నారా అండి మరే మీరు
అండి నోట్లలకు వేయంంది ఇక వామిటింగ్ చేసుకున్నా బయటకు రాలే ఇంక
అయ్యో
ఓదండి తెలుస్తేనన్ను ఇట్లోకి రానివారు అండి రొయ్యలు తిన్నఅని ఆ ముక్క
ప్పకండి మళ్ళీ ఇట్ల నుండి పంపిస్తే మళ్ళీ ఎక్కడ పోవాలో
మీ ఇంటికి వస్తానండి నేను ఏమి మా ఇంట్లో నన్ను ఏమన్నా నేటేసిన్లు అనుకోండి నేన్ మీ ఇంటికి వస్తాను
ఆ రండి
ఉమ్ ఇంకా అయితే ఆ పసుపు కొమ్ములది. తోటి ఇప్పుడు మనం టమాటా చార్ల టమాటా ముక్కలు ఎట్లా వేస్తాము, అన్ని ఉంటాయి కద మిరియాలు అవన్నీ కొన్ని కొన్ని అన్ని వేసుకుంటాం కదా. పాస్ ట పాస్ మార్ట్ టమాటాలు ఏమో ఒక పావు కిలో అరకిలో అన్ని వేసుకుంటాంది అట్లనే ఇందులో కూడా అండి పావు కిలో ఆ పసుపు కొమ్ములు వయ్యాలంట పసుపు కొమ్ముల చారు అన్నది అండి ఆమె, నాకైతే అసలు వే అవాక అయ్యానండి నేనైతే.
హా రాను అవునండి
నిజంగానే నేను ఆశ్చర్యపోయిన అండి గిట్లు కూడా కూరలు చేస్తారా అనుకున్నానండి.
ఇప్పుడు నీను కూడా ఆవక్కయినా నేను నువ్వు చెప్తుంటే
ఉమ్ ఆ అసలు అట్లా కూడా ఉంటారా అంటే మళ్ళీ ఇంకాలు అన్ని కూరలు చేసుకునే తోలండి మస్తు అయితే ఇంకా వాళ్ళు ముల్ల నల్ల నువ్వులు తెలుసా అనే మీ ఇంట్లా నల్ల నువ్వులు ఉంటేగా
ఏమో అండి తెల్వదండి.
మీ అమ్మ వాళ్ళకి తెలుసు నల్లగా ఉంటాయి అండి. మూర్కలువ ఉన్నట్టే ఉంటది అనమాట ఒకవేళ అది కూర చేసుకుంటే అంతే ఉందండి కూర చేతే కూర వేసుకొచ్చుకుంనామే అంటే కాజు పన్నీర్ పన్నీర్ ముక్కలు తెచ్ కూర అంట వాళ్ళు అరకిలో ఆ పన్నీరు అవి కలిపి పిన్న ఎబీ నల్ల కూరండి వామ్ వామిటింగే అండి అది కూడా
అవునా
మీరు ఒకసారి కూడా ప్రయోగాలు చేయకండి ఇలాంటి కూరలు యూ
ఆహా అసలు నేను అట్లాంటి కూరలు కూడా ఉండనండి. నాకు తెలుతానే అవి వండుడే కష్టం అండి ఇక్
అవునా మిడ్ ఏం మీరేం మీర మీకుేం తెలుస అండి నువవెట్ నూన ఏమంటారు ఆమ్లెట్ వేయొచ్చా అండి మీకు
ఆ చేయొచ్చ అండి చాలా బాగా చేస్తాండి
ఈసారి మీ ఇంటికి వస్తే పెడతారా అండి ఆమ్లెట్లు
ఆ ఆమ్లెటు కళ్ళు రెండు మిక్స్ చేసి పెడతండి
ఆమ్లెట్ కల్లు బావుంటదా అండి
ఆహా అంటే అంటే ఆమ్లెట్ లో కల్లు పోయానండి దాన్ని గ్లాస్ లో అదేంటిది ఆమ్లెట్ అదేంటి కోడిగుడ్డేమో ము కుట్లో పెట్టి గ్యాస్ ఏసి పెడతాన అండి కల్లు ఏమో గ్లాస్లో పోసి పెడతా అండి
అట్లా అంటురా నేను ఇందాక పాలు అల్ల పోయాలి కదా అట్లా పోస్తారేమో కల్లు గూడా అనుకున్నానండి ఒక నిమిషం
ఓ అట్లా కాదండి అంత గలీజు లేదు ఏం చెయ్యమండి
ముట్టుకుంటదంటండి ఒకసారి చూడండి మీరు యూట్యూబ్లా ఎట్లుంటది ఒకసారి మీరు చేసుకోవచ్ చూడండి ఒకసారి నేను చూస్తాను
అయ్యో నువ్వు వచ్చిన రోజు పెడతాం తీయండి అట్లనే
ఆ అయితే ఓకే ఆహా నేను తింటా మీరు కూడా తినండి నాతో పాటు వద్దులే లేకపోతే నేను తింటాలెండి ఫస్టాఫాల్ నాకేమైనా అయితే మాత్రం మీరు హాస్పిటల్ తీసుకోపోవురి
ఎందు కన్నట్లు ఇద్దరం తిం ఇద్దరం పోతాం కదండి హ స్వేడేలకి నీకు నువ్వు నీ నేను నాకు నువ్వాని
అవునండి అందుకే మీరు తినకండి ఎందుకంటే నాకేమన్నా అయిందనుకో నాకు ఏం కాలేదనుకో మీరు తినండి
సరే అండి ఇక నువ్వు చెప్పినా కాబట్టి అట్లా నీ చేద్దామండి
ఆ అవునండి మీకు మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది కదండి ఎట్లా తిరుగుతదండి
స్విచ్ ఏసి స్విచ్చేత్తే తిరుగుతుదండి
నేను రౌండ్ గా తిరుగుతుంది అనుకున్నా కదా అండి
అయ్యో ఇప్పుడు తెలిసింది కదండి
ఓకే అండి ఇప్పుడు మీరు చెప్పిరు కదా స్విచ్ చేసానండి మా ఇంట్లో స్విచ్లు లేవు కదాండి మరి
మీక్ కరంట్ వస్తదా అండి వీళ్ళకి
మా ఇండ్ల కరెంటూ రాదండి దీపం పెట్టుకునే చదువు కోవాలండి మేము
అవునండి నేను పంపిస్తలే అండి ఇక్కడ నుండి ఓ మీకు. కోవిడ్చుక్.
అవునాండి సరే అండి మరి.
ఆహ్ ఉంటానండి.
అండి డెలివరీ చెయ్యండి పంపియండి నాకు.
బస్సులనా అండి డైరెక్ట్ పంపిస్తా అండి ఎట్లీస్ట్. ఆహ్ సరే అండి.
ఆహ్ సరే సరే.